హలో
హలో
బన్న అక్క
బాగున్నారా నువు బాగున్నావా
బాగున్నాక్క ఏమి చెతారు బా బాగున్నాడా రజత అంబావా మేమేందకా అవునా చెల్లె ఎక్కడ ఉంది మనూర్లోనే ఉంది అక్క
ఆ ఊర్లోనే ఉంది
నా హాస్టల్ పోట్లేదా
ఆ అసలుకి ఇప్పుడు ఎ్సామ్స్ ఇడదా కొన్ని రోజులు స్టార్టింగ్లు ఉంది గాని ఇక చలి వ చలి పెడుతుందాని ఫొడ్టు పడుతాంది మంచిగానే ఉంటుంది టగా చలికి చన్నలే సాాంజేవిలేకా వచ్చిందగ్గ ఇంటికి అప్ అండ్ డౌన్ ఇంకో రెండో మూడు ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి అంతే
ఆ ఉస్ మన చిన్నోదినకు కొడుకు పుట్టింది సక్క మొన్న ఆ
అనాల
అవును ఫస్ట్ బిడ్డ వుట్టిందీ, మొన్న రీసెంట బడ్డే అయిపోయినంక, మళ ప్రెగ్నంటై మళ్ళిప్పుడు కొడుక్. ఓకే
ఆ
తెలుసా అవునా చూడ్నికోలేదా
లేదు నేన్ లేన్ గదా
అవునా
చూద్దాం అనుకొని ఫోన్ చేసినా, కాకపోతే ఆ రోజు లేదంట అక్కడ.
అవునా వాళ్ళింటిక్ ఎళ్ళిపోయినారు
ఊ డెకరేషన్ బాచేశిల్లుగ
ఆ అవునవును
ఎవరెవరు చేశిళ్ల
నేన్ లేనక్క నేను హాస్టల్లోనే ఉన్నా అ
నేన్ నువ్వే చేసినవ్ అనుకున్నా
నేన్ లేనక్కా మాన్ చిన్న చెల్లె చేసింది కావచ్చు
వాళ్ళ పిన్ని బాబయ్ మ్యరజ్ డే ఉన్న
ఆ అవును ఈరోజు వెయిట్ అవును
ఊ
విష్ చేయలే జస్ట్ స్టేటస్ పెట్నా ఎప్పుడక్క ఈ రోజా
ఆ చెల్లె వెట్టింది గదా స్టేటస్
మేబీ అది అడ్వాన్స్ గగా అంటే ముందు ఏత్తరు గా అక్క మహిళల దినోత్సవం.
దాని గురించి చేేసిల్ల నేను వేరే వేరే ప్రోగ్రాం ఏమో అనుకున్నా
ఏమ్మో ఇగ మరి ముందు ఏసిరు గావచ్చు అనుకుంటాన ఏవొ
ఊ
ఊమ్
ఎక్కడున్నవ్
హాస్టల్లనే ఉంటాను అక్క నువ్వు బావా వాల్ రూంలనే ఉన్నావా ఆ ఇంతసేపే మాట్ల ఇంతసేపే మాట్లాడ్న మమ్మి తో మాట్లాడ్న సుబుగాన్ ఛీ మా మా తమ్ముడితో మాట్లాడ్న
ఊ ఫుల్లు బోర్ గొడుతాందే ఎండ బాగ్ గొడతాంది బయటికెళ్ళ బుద్ది గాట్లే అవును కండ్లకి ఎంత మస్క ఒత్తందాస సలో ఆ ఎండకి
ఏమమ్మో ఇప్పుడే ఇట్ల కొడుతుందంటే అవునక్క నేన్ గూడ ఇరో బయటివొయినా మస్సు గొటింది ఎండ.
ఊ
ఊ ఇంకా ఇగ మే నెలల ఎట్ట కొడుతదో ఏమొ ఎండ
ఊమ్ సంపుతట్టుంది గప్పుడు
ఆ
ఇంక తిన్నవా ఆఫ్టర్నూన్
చపాదిన్నా ఒకటి
సరిపోయిందా ఒకటి
ఏమో అక్క అసలు అన్నమే తినబుద్ధి అయితలేదు
నాది కూడా అంతేనే సేమ్ ఫీలింగ్ తినాలని ఆలోచన కూడా రాట్లేదు అసలు
చో వై అయితే ఎందు పిచ్చిలేస్తుంది ఒకసారి ఇంటికి పోస్తనే సెట్ అవుత కావచ్చు ఇ
పండకేలో
ఆ ఇవ్వాలి ఎమో పోకుంటుంటాను
అదే అంటారా
వల్ల హాలిడేస్ ఇత్తలేరు నాకు
ఉ
పోలేక పోతనా
కష్టమే అట్లా అయితే ఎప్పుడో ఒకసారి పోయటట్ ఉండాలి
పోలాకా పో ఇట్లా పోయి ఆట్లా అచ్చుడ్అయితాంది
అప్పుడప్పుడు మన్న తిరిగి రాను కదా ఆ బుద్ధి కాదు
ఆ అసలు ఇలా ఓదాం అనుకున్నా గానిళపో రిలేషన్
ఉహు ఎగ్జామ్స్ అయిపోయినా కని పోతావా పండకే వెళ్తావా
ఈ పండకే వెళ్తా ఎగ్జామ్ పండుగ అంటే ఒక టూ డేస్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఒక టూ డేస్ అయితే పండుగ అయిపోతుంది అ మళ్ళా టూ డేస్ అబ్సెంట్ అయితే అటెండెన్స్ మొత్తం పోతది
ఉ
ఆ
గేవాళ రెండు పెళ్లిళ్లు వేసినా కండ్లు బాగా తిరుగుతున్నాయి
ఫస్ట్ హెడ్డకే వత్తాంది ఆ తల తిరుగుతుంది ఫుల్ తలకాయ నొత్తంది
ఉ ఇంకేం చేస్తాంలే
పెద్దమ్మ వచ్చిందా మరి పెళ్లికి
ఆ వచ్చింది వచ్చింది మాకు చాలా లాంగ్ ఉంది లాంగ్ ఉండేసరికి ఇక తల తిరుగుతుంది ఆ ఎండకు
ఆ ఎక్కడ ఏవు ఆ మన ఎట్ సైడ్ ఓకే ఓకే అర్థమైది మా మామయ్య వాళ్ళ సైడ్ గా అదే అదే అ
ఊరికి ఒక్క టెన్ కిలో ఆహా ఆ టెన్ వెల్కె కిలోమీట క్యాడ్స్ ఉంటాది
ఆ
కానీ ఫుల్ కష్టమే రోడ్డు మంచిగా లేదు
ఆ
రోడ్డు మంచిగా లేదు లేదు కార్ అమ్మిన కార్ అమ్మి వన్ ఇయర్ దగ్గరికి వస్తుంది
ఎందుకు మంచిగా లేదా
ఇక మామయ చనిపోయిడు కదా ఇప్పుడుకి చెల్లక అమ్మేసిడు బావ
ఆఓ హా హా
కారు రెండు లక్షలు పెట్టి ఉన్నాడు అవి అన్ని చేయించేసరికి ఇంకో లక్ష షైనీ ఆక్కోనే ట్ ఉ మూడు లక్షలు అయితే లక్ష యాబై కే అమ్మెండు బావ
వో లక్ష యాబై లాసేనా ఈ కారు కొంటే అచ్చికొత్తలేదక్క మా డాడికి కూడా గట్లనే అయితాంది
అదే ఏమో వత్తయి అని కొంటాం కాని ఏం రావు అక్కడ
రిపేర్ మళ్ళ కండ్లు ఎక్కువ మంది కండ్లు
ఉమ్
కారు కొన్నాం అని
ఉమ్
ఇగ డాడీ కూడా కొన్నడు ఆ ఇగ మమ్మీకి నడుము నొత్తాంది కదా ఒకటి కుట్టుతా ఒకట్లా అర్ధగంట కుదుతాందట గంట పండుకుంటాందట రోజుకి ఒక్కటి కూడా కుడుతలేదంట సక్కగా
ఉమ్
ఇయాల ఆ ఇయాల నడుము నొప్పి ఎక్కువైందట ఇంగ చింతకాయలు ఆ అయింది అయింది అయినంక కూడా తగ్గట్లేదు టాబ్లెట్స్ వాడింది ఇక వాడి వాడి వాడి యస్టకొచ్చి సప్పుడే ఊకుంది
అక్కడ మన ఊర్లో ఇంటెనుకామెకి పెళ్లి ఫిక్స్ అయిందట కదా
పెళ్ళి పెళ్ళి ఫి మీ ఫ్రెండా
మా ఇంటెనుక లేదానే లడ్డు
అవునా
ఉమ్ పెళ్ళి ఫిక్స్ అయిందట చెప్తాళ్ళు
అవునా
ఇంగ లావుండె సరికి ఏజ్ ముదిరింది కదా ఏజ్ ముదిరింది లావుంది ఇంగ లాస్ట్కి ఇప్పుడు కుదిరిందట
ఆహా
ఉమ్ హు
ఎప్పుడు ఫిక్స్ అయింది పెళ్ళి ఎప్పుడో మరే
పెళ్ళి ఇంకో ఎన్ని డేస్ ఉందో
అంతేనా బాగా సంతోషంగా ఉన్నట్టున్నరు ఓ ఇయాల నేను పోయిన ఫంక్షన్ హాళ్లకి వచ్చిరు కాదక్క వాళ్ళ అమ్మ కనిపించింది నాకు
అవునా
కనిపించింది వాళ్ళ అమ్మ అమ్మో నిండుగ బంగారం దిగేసుకొని వచ్చింది
ఫోన్స్ కొడుతుర్రు
ఆ మనూర్ బెల్లంకొండల్ మొత్తం అంతే
ఉ
బాగా రిచ్ ఫంక్షన్ హాల్ అది
అవును మా ఫ్రెండ్ కాల్ చేస్తాన్నది ఇగ నేను దాన్ని పట్టించుకోలేదు చేయలే ఇగ
అవునా అందరు టచ్ లో ఉన్నారా
అందరంటే ఒక్కా ఉన్నరోక టెన్ మెంబర్స్ దాంకా
ఆహా అత్తమ్మ ఎక్కడ ఉంటాందక్క మరి ఒక్కతే ఉంటాందా మీ దగ్గర ఉంటాందా
అంటే మా ఇంట్లోనే నైట్ పడుకుంటది పొద్దున దాకా అక్కడనే ఉంటది కొ త్తిళ్ళు కట్టిచ్చిండుగా బావ
ఆ ఆ ఒక్కతే ఇగ
ఆ
స బాబ ఒక్కడే కట్టిచిన అందరు కలిపి కట్టిచ్చిరా
బా ఒక్కడేనే
ఎందుకట్లా
ఇంకా ఆయిల్
ఆహా మాట్లాడుకోరైతే ము దాన్ని
ఆ కానీ బావయి మధ్య బాగా లాస్ అయ్యిండు
పొద్దున అట్లనే అయిపోసార్ బాగా అనిపించింది వచ్చే ఇంకా మనకి వచ్చేది ఏం లేదు కాని పోయేది ఎక్కువనే అక్క
ఉ మా కాడ ఎలయ భావిక ఒక్క దాని తర్వాత ఒకటి జరుగుతాంది
ఏం కాదులే ధైర్యం చెప్పు గి ఇట్లాంటివి వత్తయి పోతాయి ఏదో చేద్దామా వింటే
ఇక్కడ బామకి ఎవరు సపోర్ట్ చేయ్యరు నేను తప్పించి
వాళ్ళ అన్నలు వాళ్ళ అక్కలు ఇ ఎవరు సపోర్ట్ చేయరా కుర్లాక్క ఇల్లు మంచి కట్టుకుర
ఆ ఇల్లు కట్టిండు మళ్ళ ఏమంటే పెళ్లి కూడా చేసుకున్నాడు కదా అందుకని చాలా మంది దిష్టిపెడతారు
ఇదే మంచిగుంట వర్వరంటారు ఇష్టం ఇదే
ఉహు
సరే అక్క మళ్ళీ చెత్తా
స సరే రా